హలో
నువ్వే కాల్ చెయ్ దీంతోటి
అవును అంటే ఛాన్సెస్ ఆ సో ఇంకా నెక్స్ట్ ఎక్కడికి ట్రిప్పు
ఇప్పుడే అనుకోవడం లే
ఇంకా సమ్మర్ కదా సమ్మర్లో ఏముంటాయి ట్రిప్స్ అంటే ఒక ప్లేసెస్ ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే
మేమ్ సమ్మురు వింట్రన్నీ తీసుకోవ ఇప్పుడు కుజరితే అప్పుడు పోదా అంటాం
అంటే అలాగా ఇప్పుడు వెళ్ళినా కూడా నీకు అక్కడ అట్మాస్ఫయర్ సెట్ అవ్వలిగా అంటే ఆ ప్లేస్ అంతా ఉన్నావ్ కదా అంటే సీజన్ కాకుండా వెళ్తే సమ్మర్ లో మనాలి వెళ్లాలిగా
ఇప్పుడు బీచ్లు అంటే చాలా కష్టం
ఆ బీచ్ చాలా కష్టం వేడి ఇంకేముంటాయి ఈ సమ్మర్ టై లో కొంచెం తిర
సిల్ స్టేషను ఈ సమ్మర్ లో బాగుండదు
ఆ అవి కూడా డ్రై ఉంటాయి ఆల్మోస్ట్ అంటే మన నార్మల్ ప్లేస్ లా ఉంటాయి వెళ్ళినా కూడా
ఇంకా ఇంకేముంటాయి కేమ్స్
కేప్స్ అంత నార్మల్ ఈ ఏప్రిల్ మే వరకు కదా జూన్ నుంచి మళ్ళీ స్టార్ట్
ఏంటి
ఏమైనా ప్లేసెస్
ఆ జులై అనుకో బెటర్
ఆ జూన్ జూలై నుంచి కా ఆ కొంచెం మాన్సూన్ స్టార్ట్ అవుతుంది జూన్ నుంచి సోదన్ అప్పుడు ఇంకా కొంచెం బెటర్
నువ్ ఏమనుకున్నావు ఎక్కడికన్నా ప్లాన్ చేస్తావా
ఏమో జూన్ అయితే బెంగళూరు అని ఫిక్స్ అయ్యా
ఉహూ
మా మరి జూన్ బెంగళూరు లో అంటే ఏం ప్లేసెస్ ఇంకా అంటే ఏం డిసైడ్ అవ్వలేదు. కానీ బెంగళూరు కైతే వస్తాను ఫ్రెండ్స్ కోసం.
ఓకే.
ఇంకా ప్లేసెస్ ఏమ అనుకోలేదు.
మ్
ఇంకా నేను అక్కడ చూడనిది కూర్గు, ఉడిపి.
అంతేనా మిగతావి అన్నీ చూడచ్చు.
పాయనాడు, కొడైకెనాల్ కొడైకన్నాల్ ఈ ఫోర్ ప్లేసెసే నాకు సౌత్లో నేను కవర్ చేయలేద అనిపిస్తుంది.
ఆహా!
ఇంకాల్మోస్ట్
ఇవి వచ్చిన మురుగేశ్వరు అంత
గోకర్ణ, మురుడేశ్వర్, మేము గోకర్ణ మురుడేశ్వర్, గోవా వెళ్ళాము ఒక ట్రిప్పు. అంటే, ఆ గోవా ఎక్కువ చూపించు ఎక్స్ప్లోర్ చేయాల దాండేలి, యాక్చువల్గా దాండేలి, గోకర్ణ, మురుడేశ్వర్ ప్లాన్ చేసుకున్నాం. కానీ దాండేలి స్కిప్ చేసి గోవాకి వెళ్ళాం. వాటర్ స్పోర్ట్స్ కోసమే కదా, సో ఇంకా గోవాలో కొంచెం బెటర్ ప్యాకేజ్ ఉంది అంటే అటెల్లామ్
మ్ హూ
అప్పటికప్పుడు నైట్
మ్
మ్ సో అలా ప్లాన్ చేసి గోవా గోవా కూడా మేమేం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు వన్ నైట్ ఉన్నామంతే. కాల బాగా బీచ్ కు ఒక్కటికి వెళ్ళాం.
ఆ
నెక్స్ట్ డే వాటర్ స్పోర్ట్స్ చూసుకొని నైట్కంతా స్టార్ట్ అయిపోయాం.
ఆహా!
మ్
గోవాలో బాగుండేది బటర్ఫ్లై బీచ్ అన్నిటికంటే. ఆ అదే నాది ముందు డిపి ఉందిగదా.
ఓకే
అ అక్కడే నడుచుకోడం రాౌచ్చుకోన గుతులే
నా ఫ్రెండ్స్ వెళ్తున్నారు ఈ ఫిఫ్టీన్త్.
బటర్ఫ్లై బీచ్ వెళ్ళమని చెప్పు.
నేనే ఏం చెప్పను వాళ్ళు ఎతుక్కుంటారులే.
మ్
ఉ
స్కూటీ అయితే బెటర్. కార్ అట్లా ఎక్కొనిపోతే మనం నడుచుకొని పోవాలి ఒక వన్ అడ ఆఫ్ కిలోమీటర్ వన్డ్ హఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్ వరకు. టు మినిట్స్ లోపలికి నడుచుకొనిపోవాల స్కూటీస్ అయితే లోపలికి వేసుకోపోవచ్చు.
ఏమో వాళ్ళు చూసుకుంటారు ఇద్దరు కలిపి సో వాళ్ళ సాల్వ్ చేసుకుంటారు
అంటే తోలేది సరిగ తోలల్లా ఆడపోయినాక ఆడ కొంచెం అంటే ఫుల్ ఆఫ్ రోడ్ ఉంటది. మిళ్లంతా అంతా మడ్డంతా ఉంటుది చూసుకోొని కరెక్టగా పోాల. మిడల్ సైడ్ లో పలేేదంటే టైర్స్ టక్ అయిపోతది.
ఓకే.
ప్రటీ కొంచెం చూసుకోొవాలి.
ఏమలే వాళ్ళు చూసుకుంటారు. గోవా. ఇంకంతే నేను చూడని అంటే ఇటు కింద ప్లేసెస్ లో. వనాడు కొడకనాాలు.
పోయినా నని పోపోయినా కానీ ఇ పో చిన్నప్పుడు పోయా అంటే టెన్త్ క్లాస్.
ఆ నాకు బేసిక్గా వాయనాడు ఇంట్రెస్ట్ లేదు ఎందుకో.
అప్పుడు ఇప్పుడుే అంది ఇప్పుడుే నా కూడా తెలీయదు. ఏం చూసాన కూడా గుర్తిలేదు నాాకప్పుడు.
ఆ. వయనాడు ఏమో నాకు వయనాడు ఇంట్రెస్ట్ లేదు మన్నర ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి. కదా అంటే ఊటీ మన్నాార్ వయనాడు ఆ సో నాకు ఇంకా. పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అట్ స్కూల్.
కేరళ అంతా మాక్సిమం ఒకలానే ఉంటది.
లేదు లేదు కేరళ బాగుంటుంది మున్నార్ ఒకలా ఉంటుంది అలపి ఒకలా ఉంటుంది. వర్గాలో ఒకలా ఉంటుంది.
అంటే మనకెందుకు అంతే ఒక్కటేలగ అ అంతా నేచర్ అంతా ఒకటే మాదిరి అనిపిస్తుంది
లేదు లేదు మొన్నరే నీకు టీ ప్లాంటేషన్స్ ఇవన్ ఇంకా ప్రోపర్ కేరళ అంటే నువ్ చూంటావు కదా అది ఉంటుంది అ బ్యాక్ ఇవే ఉంటాయి అక్కడ నీకేం టీ ప్లాంట్స్ అలా కనిపించదు అది డిఫరెంట్ వర్కాల కొంచెం నీకు మినీ గోవలా ఉంటుంది అంటే కొంచెం పబ్ క్లబ్ కల్చర్
ఓకే
ఆ అలా సో త్రీ డిఫరెంట్ కేరళ ది బెస్ట్ యాక్చువల్గా అంటే అన్ని టైప్స్ ఆఫ్ ప్లేస్ కవర్ అయిపోతాయి ఒక సింగిల్ ట్రిప్ లో
అలపీ కర్ణటక గదా
కాదు అలపీ కేరళ మోన్నారు అలపి వర్కాల తిరువనంతపురం మేము వెళ్ళిన ట్రిప్
ఓకే
మ్మ్
రామేశ్వరం వెళ్ళావా?
ఆహా రామేశ్వరం గుళ్లు చాలా తక్కువే
ఆ అంటే గుడి కాదులే
ఆ వెళ్ళలేదు కానీ చిన్నప్పుడు వెళ్ళానుఅనుకుంట
అది అది ధనుస్కోడి
ధనుష్ కోడి కన్యాకుమారి ఆక్చువల్ గా అప్పుడే ప్లాన్ చేశాం కానీ
అదే ధనుష్కోడి కన్యాకుమారి అంతా ఒకటేలె పక్కన పక్కనే ఉండే
అనుకుంటే ఇంకొకప్పులో ఏదో ఏదో వెళ్ళాలి వద్దు అని ఇంకా వచ్చేసాం
మ్మ్
మ్మ్
నేను కూడా తక్కువ వెళ్ళింది కేరళకి అడేదా అప్పుడు ఎప్పుడో నేన్ ఇండోర్ కి ఇపుడు వెళ్ళలేదు
ఇంకేమున్నాయి ప్లేసెస్ ఒకవేళ ప్లాన్ చేయాలి జూన్ లో అంటే
ఇడ బెంగళూర్ బెంగళూర్ కడ అయితే వన్ డే కె అయితే ఈడ వెళ్లచ్చు అది రేపు ఫాల్ ఒకటి వస్తాది,
హోగ్నేకల్
ఆ హోగ్నేకల్
ఆ అదేం ఆ లేదు అది లైట్ అదేం ఉండదు అది జస్ట్ ఆ కొరకిల్ రైడ్ కోసం వెళ్ళాలి ఆ ఒక కోరకల్ రైడ్ కూడా చాలా ఎక్కువ అంటారు, అక్కడ
ఉ మసాజ్ కూడా బాగా చేస్తారు
అవునా
ఆ
ఆహా
అంటే నువ్వు బైక్ లో వెళ్తే బాగుంటుంది, మంచి బైక్ తీసుకొని రోడ్ ట్రిప్ చేస్తే బాగుంటుంది అంటే అంత హిల్ ఇల్లు ఉంటుంది కాబట్టి ఒక టూ అవర్స్ అనుకుంటా,
ఓకే
బైక్ లో బాగుంటుంది ఆ మొత్తం ఘాటు ఉంటది,
బైక్లో బాగుంటుందంటడి డేంజర్
అ
లెతేనే బాగుంటాయి అవి
ఆ మంచిది,
కాకపోతే నీకు అంతేం అనిపియదు ఫీల్ కూడా రాదు, మామూలుగా నే అనిపిస్తది పెద్ద గా డిఫరెన్స్ అనింపియానికి,
హోగ్నేకల్ ఇంకేమున్నాయి,
ఉ ఏమో ఉన్నాయి, మిగతా అన్ని ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి,
ఆ ఇంకా అంటే చిన్న చిన్న కుదిరేముకు వెళ్ళాలి అసలు కుదురే ముక్క చాలా లేట్ అసలు కుదరేముకు అసలు నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా అది కుదరట్లేదు, హలో
ఆ ఆ వెళ్ళవు కదా వెళ్ళలేదు,
కుదరేముగ్ నేను ఎప్పుడు వెళ్ వెళ్లేదు కుదరేముగ్ కోస బంగళూరుకి వచ్చా, అప్పుడు మే కుదిరమ్ కన్సల్ అయి చిక్మంగళూరు వెళ్ళాం
ఓకే
కుదిరే ముక్క ఒక వెళ్ళలా మాన్సూన్ టైంలో వెళ్తే కొంచెం బాగుంటుందని అనుకుంటున్నాను,
ఉ
అ
సమ్మర్ టైమ్ లో కుదిరే ముక్కు బాగుండాది అంటే డ్రై గ్రాస్ ఉంటది, స్లిప్పరి ఉంటది, అని చెప్పేసి వద్దంటారు.
స్లిప్పరి ఉంటుంద స్లిప్పరి ఎందుకు ఉంటుంది.
అదే డ్రై గ్రాస్ ఉంటుందంటే ఎక్కేకి చాలా కష్టం మావూతుంది అంటన్నారు,
ఓకే
గ్రిప్ ఉన్న షూస్ వేసుకున్నది జారిపోతుంటది,
ఆ మాన్సూన్ లో ఇంకా ఎక్కువ జారిపోతుంది, రైనీ కదా
ఏమో నాకుదే చెప్పారు సమ్మర్ లో వద్దు అంటే ఇవి కూడా బాగుండదు, అంతేం ఉండదు బట్ దాంతో పాటు నీకు డ్రై గ్రాస్ ఉంటుంది, స్లిప్పరీ గా ఉంటుంది. అది ఏకేకు కూడా అనేకి
కంఫర్టబుల్గా ఒకే సో అయితే మాన్సూన్ లో ప్లాన్ చేద్దాం అనుకున్న కుదిరే ముక్క అయితే
ఉ
చూడాలి జూన్ లో అయితే ప్లాన్ చేసుకున్నాను ఒక ఎక్కువ రోజులు లీవ్ పెట్టేయాలి అని ఎందుకంట వేస్ట్ అయిపోతున్నా లీవ్స్
అవు
చాలా డేస్ లీవ్
స్ప్రింగు మన్సూన్ వే వేగాద రంగ్ట
స్ప్రింగ్ మాన్సూన్ అయిపోయాక వస్తుంది కదా
ఆ ఇది స్ప్రింగ్ లో టప్రింగ్ లో పోంట
స్ప్రింగ్ స్ప్రింగ్ అంటే ఎప్పుడు వింటర్ తర్వాత వచ్చేదిగా
ఆ
ఇప్పుడు జాన్
కాదు ఇప్పుడే అనుకుంటా
స్ప్రింగ్ ఇంటేక్ అంటే ఏది అదే క చాను
అవున ఆ అ తెలిస్తు
సో నైట్ ఈ సమ్మర్ అయిపోతేనే మాన్సూన్ మాన్సూన్ తర్త వింటర్ వింటర్ తర్త
అంటే ఇప్పుడే జరుగుతుంది విస్పంగా
కానీ ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ ఎండ్ వచ్చేసింది
అతే జూన్ లో అవే ఉన్నాయి ప్లేసెస్ కూరుగు కుదిరేముక్క
అ
ఉడపి ఇంకేమున్నాయి వాయనాడులో అయితే నాకు వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు కొడాకినాల్ వెళ్ళొచ్చు కుడకినా కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ ఇంకా ఓకే అబరి చేచ్చు
అంటే ఇంకేమున్నాయి
అంత
మ
మహారాష్ట్ర ఖచ్చితంగా మాన్సూనే అది కూడా ట్రెక్స్ కోసం
ట్రెక్కింగ్ బాగుంటాయి అదయితేస్తు పేరు కుచ్చోడానాకి ఫోర్ట్ కాదు ఒక ట్రెక్కింగ్ హిల్ ఉంటుది.
ఏదిర్ప్లింగ్ జరుగుతుది, అదేనా అంటే జిప్లైన్ ఒకటి ఉంటంది.
హా కాయ కాయ సౌత్ ఇండియాలోనే అదే హైయెస్ట్ పీక్ అట్లా
ఓహో అది ఏది మరి హరిహర అయితే ఎయిటీ డిగ్రీస్ ఉంటాయి, స్టెప్స్
ఆహా
అది ఒకక్కటి హరిహ అది కాని చాలా ఫుల్ క్రౌడెడ్ హరిహర జీవదాన్ రాజ్మచియ ఏదో ఉంటుంది, ఒకటి ఇంకా కానీ పూణె ట్రెక్స్ అయితే ఉన్నాయి, ప్రియాంక్ నా ఫ్రెండ్ అక్కడే ఉ